ఆ హలో వినిపిస్తాందా అప్రె బాన్న ఫ్రెండ్స్ నువ్ బాన్న
మ్మ్ బాన్న లే ఏం చేస్తన్నావ్
ఏం చేయలే కాళీ
మ్మ్ తిన్నావా
మ్మ్ తిన్నా నువ్వు
మ్మ్ తిన్నా ఏం చేస్తన్నావ్
ఏం చేయలే ఏం పెట్టారు ఫుడ్డు
మాకా సాంబారు ఇడ ముస్లిమ్సే వీళ్ళు మా పీజీ వాళ్ళు కానీ
హే మాగ్గూడ అంతే
మ్మ్ ఏం పెట్టలే స్పెషల్ ఏం సాంబార్ పెట్ ఈరోజు రంజాన్ కదా అంటే పండగ బాగా జరుగుతాంది అంత చికెన్లు, మటన్ ఏం తినలే అ
బయట ఎక్కడికెళ్ళలేరా
యాటికి పోలేదు ఏయ్ మనం ఎందుకు బయటికి పోయేది
రంజాన్గా పాటిస్తారా బయటికి ఎక్కడికి ఎల్లలేదా
పోలే అండి ఆటికి ఒచ్చిన, ఈటికొచ్చినగానే అనిపిస్తంది అ ఏం రాకుండా అంటే ఎగ్జామ్ సెటిల్ అయిపోయింది అంట
నువ్ రూమ్ లో నుంచి కదలవా నువ్
ఏం తీసుకోవాలో డబ్బులు లేవు డబ్బులు ఉంటే తిరుగుతాం. డబ్బులు లేకపోతే యాడికి తిరుగుతాం గమ్మున రూంలో పడుకుంట
ఇంకేం అంతా బాగున్నారా
అందరూ బాగున్నారు. అంతా
బాగున్నారు చేసాను మాట్లాడే అమ్మతో అక్క వాళ్ళు ఊరికి వెళ్తా అన్నారంట ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అవును
మ్మ్ హ్మ్
పండగ పార్ణం ఈరోజు సాటర్డే కదా
ఆ
ఫ్రైడే నిన్ను ఈ రోజు తిన్నది. ఇంకా రేపు సండే చేసుకుంటారు
ఓకే ఓకే బాగా చేసుకొని తింటారు కదా నువ్వు హస్టల్లో ఉంటావు ఆ నువ్ తింటావా నాన్ వెజ్
తినను ట్రై చేస్తా ఉన్నా అలవాటు చేసుకుం
ఆ
ఇగన్ని మా ఫె మా ఫ్రెండ్ ఒక పాపనిన్ని దూడ్చి పెడతావుంటది నోట్లో
ఏ ను తినవేమి
నెన్ను న అలవాటు జెస్కోవాలి చికెన్ తింటాం కొంచం
ఎందుకు అంతా సూపర్గ ఉంటాయి నాన్ వెజ్ అంతా నేను ఇక్కడ లేక తినడం లేదు లే గని అయ్యే సూపర్గ తింట చె మ్మ్ కేమి
ఏందో ప్రాజెక్ట్లయిపోయాయ
ఉమ్, ఫైనల్ ఇయరా నువ్?
అవును
అంటే మీకు లాస్ట్ సెమ్ లో ఆ ప్రాజెక్ట్ మాత్రమేనా సబ్జెక్ట్లు గూడ ఉంటాయా?
ప్రాజెక్ట్ ఉంది సబ్జెక్ట్స్ ఉన్నయి
అవునా రెండు ఎందుకుంటాయి, బీటెక్ వాళ్ళకట్లుండదు గదా ప్రాజెక్ట్ ఒకటే ఉంటు
మా దగ్గరైతే మా జూనియర్స్ కి లేదు వాళ్ళకి సెమ్ము లేదు ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటి బెట్టారు.
హ మీకు మాత్రము సబ్జెక్టులు, ప్రాజెక్టులు రెండు బెట్టినారు. ఆ రె ప్రాజెక్టులు రెండు ఉంటాయా ఒకటేనా అంటే మైనర్ మేజర్ అన్న అదే అదే గదా
రెండుంటయి మైనరు, మేజరు. మైనర్ ఫస్ట్ చిన్న ప్రాజెక్ట్ ఉంటుంది
ఉమ్
అది ఫస్ట్ మిడ్ అల్లా అదయిపోవాలి, సెకండ్ మిడ్ కి మేజర్ ప్రాజెక్ట్. సెకండ్ మిడ్ అయిపోతానే ఎక్షనల్ వైవా ఉంటుంది బయట్ వేరే వాల్లోస్తారు జెన్ ఎన్ టి యు నుంచి
ఉమ్ ఓకే ఓకే అంటే జె ఎన్ టి యు కరెక్షన్స్ భయంకరంగా ఉంటాయని జెప్పారు గదా అంటే
మకైతే ఫస్ట్ ఇయర్ సెకెండ్ సెమ్ అన్ టులైతే అయితే ప్యాథోఫిజియాలజీ వంద మందింటే ఇరవై ఏడు మందిన్ పాస్ చేశారు
చూడు దుమ్ము దుమ్ము గా ఫెయిల్ జేస్ నారు అదే కష్టం అయితది గదా ఫైనల్ ఇయర్ లో అన్నా అందరినీ పాస్ చేపిస్తారా ఎన్ని సబ్జెక్ట్లు మీకు ఫోర్ టూ లో?
ఫోర్ టూ లో ఫోర్ సబ్జెక్ట్స్ వున్
ఇంక ఆ అంటే మీది డిగ్రీ గాదు డిగ్రీ అయితే త్రీ ఇయర్సే ఉంటది, ఇప్పుడైతే ఫోర్ ఇయర్స్ అయిందిలే ఆ ఇప్పుడు మీది ఫోర్ ఇయర్స కోర్సు
మామూలుగ మొన్న ఫోర్ వన్ రిజల్ట్స్ వచ్చాయి
ఆ
మా ఫ్రెండుగ్గుడా బా చదువుతుందామ్మాయి, నా సా కెళ్ళొచ్చింది ఎయిత్ క్లాస్ ట్లోనె టాపర్
ఆ
బా బా మేమ్ మాకొచ్చింది ఓకే సార్ ఆ సబ్జెక్టే బా చెప్తర్లే ఆ సార్
ఆ ఆహా
ఆ సబ్జెక్ట్ బా రాసింది కనీ ఆ పాపకు ఫెయిల్ చేసేసారు
చూడు ఇట్లబ్బా అట్ల పెయిల్ జేస్తే ఇంట్లో అసలూ ఎట్లా ఉంటది గదా అసలు మంట్ చేసినట్టు గూడ చూడరు కష్టంగా ఉంటాది కంపారిజన్లు జేస్తారు మళ్ళ వేరే వాళ్ కో అబ్బా నాకస్సలు నచ్చనే నచ్చలే
ఉమ్ వాళ్ళ డాడీ ఓళ్ళు ముందు బా చదువుతన్నావు, ఇప్పుడు చదవడం లేదని రోజూ ఏదోగటి తిట్టడమ్
ఆ నన్నైతే కం కంపేర్ చేయద్దండి వేరే వాళ్ళతో నీ మా అమ్మకి మా డాడీకి అంతే మా అక్కకి మా తమ్ముడికి కూడ చెప్పేస్తాను అన్నగా కంపేర్ చేస్తే నేనైతే ఉండను గమ్మన అని చెప్పేసి అరుస్తాను అని చెప్పేసి అందుకే కంపేర్
ఎవరి ట్యాలెంట్ వాళ్ళది ఎప్పటికి ఒకేలాగా ఉండాల నీ రూల్ లేదు కాద
అదే కంపేర్ చేస్తే అసలు పిల్లలు ఎట్లా అసలు ఇంకా ఇంక్రిమెంట్ కూడా ఉండదు అ అయ్యో వీళ్ళకి ఎంత చేసినా ఇంతే లే ఇంకెందుకు లే ఆ మాత్రం పాస్ చేయ కూడా అనేసి ఇంట్రెస్ట్ స్తుంద ఇంకా అంతే ఇం ఏం మాట్లాడలేము ఇంట్లో సైలెంట్ అయిపో
ఏమైంది మీ అక్కది జాబ్ విషం
మా అక్కదా వచ్చింది గాయి వెళ్తాదంట మండే నుంచి ఏమో తెలీదు అది ఏమో అయమ్మి డల్ గా మటతుంది ఇస్తారో లేదు తెలీదు ఇంకో జాబ్ అయితే
కంప్లైంట్ ఇచ్చేయండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి అట్లా వర్క్ చేసే చోట వాళ్ళు అట్లా ఇది చేస్తే బాగుండదు కదా
అదే అవును ఎందుకు అట్ట చేస్తాండ్రో తెలియలా అంటే మధ్యలో మానేయ్యకూడదు అని చెప్పేసి ఏమన్నట్లే ఏమన్నా చెప్ప తండ్రి మిమ్ము అదే కంటిన్యూ యితే అదే కంటిన్యూ యితే తే ఇస్తామంటారు
అదే వన్ మంత్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అదన్నా వెయ్యాల కదా ఆ పిఎఫ్ వయికోకు ఉంటే
అదన్నా వేస్తార అనుకుంట అంటే వె వెయ్యము మేము నువ్వు నిలిపేస్తే వెయ్యము అంటాండ్రు అ
హు
నువ్వు నిలపకుండా ఒక టూ మంత్స్ వచ్చావ అనుకో నీకు సెవెంటీన్ తౌసండ్ అంటే శాలరీ ఇంక్రిమెంట్ చేస్తాం ఇజంగానే గాయి ఎంధో పో జాబ్లంతా నమ్మకమే లేదు అసలు మా అమ్మోళ్ళు ఏం మాట్లాడలేదే తెలిదు మా డ్యాడీ అరుస్తాడు ఇంక తెలిస్తే
ఏం పండగ ఎలా చేసుకున్నారు
పండగ నేన్ యడ ఇంటి మల్
హాస్టల్ల్లోనే ఏదో అట్లా గడిచిపోయిందంటావ
ఆ గడిచపోన్ గుడికి కూడ బోలా స్నానం కూడ సాయంత్రం గ చేస
లేదు ఎలలే
ఎప్పుడు మీకు ఎగ్జామ్స్ ఫైనల్వి
ఈ మంత్ లాస్ట్ నుంచి ఉన్నాయి
ఈ మంత్ లాస్ట్ మా కూడ మంత్ లాస్ట్ నుంచి ఆ నెక్స్ట్ మంత్ ఎండ్ అయిపోతాది అవునవును
అయిపోతుంది గ్రాడ్యుయేట్
ఆ మా నెక్స్ట్ జాబే ఆ జాబ్ లో ఎట్లుండాలో ఏమో ఏం తెలియటమే లేదు
ఎం కాదులే
ఆ ఇంగేగా ఏం తిన్నావు మీకేం చేస్తారు పీజీలో?
సాంబారు
మ్
ఇంగా అదే ఇంగంతే సాంబారు, రైస్
ఆఁ
అవెట్టేసారు
ఈ ఎండకు పొయి పీజీలో అన్నం కూడా తినలేమ్
నిజంనే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినప్పటి నుంచి మెంటల్ ఎక్కుతాంది ఇంక. అప్పుడన్న ఒక రకంగా ఏదో ఒకటి చేస్తన్నరు, ఇప్పుడు ఇంకా దారుణం చేస్తున్నారు.
ఈ యుద్ధం ఎందుకు పెట్టుకున్నారో ఏమో, మనకి ఎఫెక్ట్ ఐతాందీ.
హ్మ్ నిజంగానే ఇట్లా ఇబ్బంది కదా ఇంకా. కాలేజీ పిల్లలకి. జాబ్ చేసే వాళ్ళకి అట్లా చానా ఇబ్బంది అయిపోతుంది.
చాలా ఇబ్బందిగయి అదే ఇంకా బయట ఉంటామా మానూరూ గూడ గాదా ఇంక కష్టం అయిపోదా ఎక్కడికన్నా వెళ్తాము.
ఫీజ్ అది ఏంది ఫ్రీ బస్ పెట్టినప్పడి నుంచి. ఇంకా కాలేజీ పిల్లలకి గూడ చాన ఇబ్బంది అయిపోతుంది వెళ్డానికి, రాడానికి.
అవును అందరు అబ్బ ఎరుపు.
అంత రష్ లో పిల్లలు పరిగెతి ఏమన్నా అయితే ఎవరు. మళ్ళ ఇపు ఇది గ్యాస్ ప్రాబ్లమ్ ఒకటి.
ఏదో ప్రాబ్లం వస్తానే ఉంది. ఆఁ మనము ఆత్రంతో చదివేటప్పుడేమో. కరోనా వచ్చిందా ఆఁ మనం ఇంటర్ అదే ఇప్పుడు మనము సంపాదిద్దాము అనుకున్న అదే జాబ్ చేద్దం అనే టయానికి దే అది ఏద్దదైది మళ్ళ ఇప్పుడు వచ్చేసిది బంగారు రేట్ పెరిగింది పెళ్ళిళ్ చేద్దాం అన్నా గూడ.
ష్ పేరెంట్స్ కన్న పిల్లలే ఎక్కువ కష్టపడాల్సింది వస్తుంది ఇప్పుడు. పేరెంట్స్ కన్న పిల్లలు ఎక్కువ కష్టపడాల్సింది వస్తుంది. కాలేజలకు పోయి జాబులు తెచ్చు ఆడ చదివేది చేసేది ఒక ఒకటైతే హ్మ్ వాళ్ళు డైలీ వెళ్ళేది వచ్చేది
బ్బ నిజంగానే గాయి అదే కాలేజ్ హాస్టల్ లో అన్నా ఉన్నిం అంటే ఒక రకంగా ఉనిండాది పీజీలుకు వచ్చేసి ఎందుకులే ఆ బస్సులు బ్బ ఎక్కలేము. గయ్ నేను ఫేస్ చేస్తా ఉండ్లా పంన్లే ఎట్లా
ఏ ప్రెస్సి
మ్ తప్పాలగాయి ఇంట్లో వాళ్లందరు బాంగుండ రు కదా హ్మ్ చేసినవా ఫోన్ చేసినావ మీ మమ్మీకి?
చేశాను ఇప్పుడే వ్యాపారానికెళ్ళేసి ఇంటికి వెళ్తా ఉన్నాను మళ్ళీ చేస్తాననింది. సరే నేన్గూడ నీక్ చేస్తే నువ్వు జేస్తే మాట్లాడతాను.
ఆ ఇంకేం గాయి సరేలే అయితే.
హ్మ్ సరే ఫ్రెం
జాగ్రత్త గాయి బాగ రాయి ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్. ప్రాజెక్ట్ వర్క్ గూడ సడ్మిషన్ జేస్సేయ్ బిన్నానే మళ్ళ మార్కులెయ్యరు గదా.
ఆఁ
హ్మ్ సరే గాయ్ హమ్ బాయ్ గాయ్.